హలో అండి
హయ్ అండి
బాగున్నారా
బాగున్నామండి మీరు బాగున్నారా
న్నారు ఏదైనా సమస్య
లేదండి బోర్ కొడుతుంది. ఏం చేస్తున్నానో అర్థం అవ్వట్లేదు. ఓకుకే చెప్తా ఈను ఆలోచిస్తున్నాను. ఏం చేయాలని
మీ వాయిస్ బాగుందండి. యూట్యూబ్ లో వీడియోస్ స్టార్ట్ చేయండి. ఇన్కమ్ వస్తుంటది.
హ్ థ్యాంక్స్ అండి మీ ఐడియా
అంటే మీ ఫేస్ మీకు రివిల్ మీ ఫేస్ మీకు రివీల్ చేసుకోవాలని లేకపోతే ఏదైనా హైడ్ స్టిక్కర్ తో ఆర్ ఏదైనా హైడ్ చేసి ఆ రీల్స్ ఎ యూట్యూబ్ చూడండి.
ఓకే అండి ట్రై చేస్తాను. మీరు చెప్పారు కదా నేను యాక్చువల్గా ఇన్స్టాగ్రామ్ లో కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. నేను అనలేదు కదండి.
మొన్న నేను మీరు అన్నారండి. ఒకసారి మీ మమ్మీ మీ మమ్మీని ఏలగో మీరు హాస్టల్ నుంచి వోచ్చిన ఆ ప్పుడు వెరైటీ వెరైటీ ఫుడ్ ఐటెమ్స్ చేయమం
నేను అడగానండి అసలు మా మమ్మీ నేమి ఇబ్బంది పెట్టాను.
మీ మమ్మీ నాకు చెప్పిందండి. మరి
మా మమ్మీ మీకు తెలుసా అండి.
ఇ మీరు మా చెల్లి కాబట్టి మీ మమ్మీ నాకు తెలుసు నాకు పిన్నీ అయితది. మామ్మీ వీడియోస్ తీయండి. మంచిగా ఫేమస్ అవ్వండి. మీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా నేను ఉన్నాను.
ఓకే అండి
అ
చిన్న ప్రాబ్లం హా ఏడున్నావ్
మీకు కంటెంట్ కావాలంటే నేను ఏదైనా అప్పుడది ఆప్పుడు థింక్ చేసి మీకు హెల్ప్ చేస్తూ ఉంటాను.
అవునా
అవునండి కానీ మీరు స్టార్ట్ చేయండి. యూట్యూబ్ ఛానేల్ నో ప్రాబ్లం ట్యాలెంట్ ట్యాలెంట్ లేనోళ్లు బొచ్చెడు మంది చేస్తుంటే ఆ టాలెంట్ ఉండి నువ్వు ఎందుకు చిట్టి తల్లి ఉ అంటుంది. మా బాబు వుకే నోట్లో వేలేసుకుంటుంది. ఏం చెయ్యమంటారు.
వచ్చేయండి నాకేం తెలియదు. చిన్న పిల్లలను ఇలా చే కేర్ చేయాలో ఫస్ట్ పాప మొన్ననే ఉంది. ఇప్పుడు ఇప్పుడే ఆ తెలుస్తుంది. బే బేబీస్ ఎట్లాహ్యాండిల్ చేయలో హ్
మీకే ఫుడ్ అంటే ఇష్టం. మరి ఏం పూజ చేస్తారు.
నాకు కుకింగ్ అంటే అస్సలు ఇష్టం లేదు.
ఎందుకండీ?
ఏమో అండి. ఇంతవరికి ఇంట్రెస్ట్ రాలే. మా ఇంట్లో అందరు చెఫ్ సె ఉంటారు. నాకంత కుకింగ్ చేసే అంత స్కోప్ కూడా లేదు.
నాకు కుకింగ్ అంటే ఇష్టం. కానీ, చాపింగ్ అంటే ఇష్టం ఉండదండి.
ఏమిష్టం?
కుకింగ్ చేయడం అంటె ఇష్టం కాని, చాపింగ్ చేయడం ఇష్టం ఉండదండి.
షాపింగ్ చేయడం ఇష్టమా?
ఇష్టం ఉండదు. వెజిటేబుల్స్ కట్ చేయడం అన్ టే ఇష్టం ఉండదు. కానీ, కుకింగ్ అంటే ఇష్టం.
అవునా నాకు రివర్స్. నాకు చాపింగ్ అని ఇష్టము. వెజిటేబల్స్ ఆ కుక్ చేయడం అంటే ఇష్టం. కానీ. ఆ చి, కుకింగ్ అంటే ఇష్టం లే చాపింగ్ అంటే ఇష్టం నాకు. మీర్ ఎప్పుడైనా వంట చేస్తే చెప్పండి. నేను చాపింగ్ కి హెల్ప్ చేస్తా.
ఓకే అండి. మీరు మల్ల వచ్చినప్పుడు, వెరైటీస్, వెరైటీస్ వండుకుందామండి.
ఇప్పటి వరకు, మీ పెళ్లయి ఫోన్ ఇయర్స్ అవుతుందండి. ఇప్పటికి మీ చేత్తో ఒక్క వంట కూడ తిన్లేదు.
సరేనండి. మీకిప్పుడు ఏం కావాలి చెప్పండి, వండి పెడతా.
ఏది చేసినా తింటానండి నేను.
అట్ల కాదు. నీకు ఇది కావాలి అని అడుగు. నేను వండుతా.
మీ ఏదన్నాగా, ఏమ్ ఏద్ చేసినా తింటా నాకు ఇష్టమైన కర్రీస్ మీకు తెలుసా గా!
కర్రీస్ అని కాదు స్నాక్స్ అయినా, వాట్ ఎవర్ ఏదైనా.
మీకు అంత ఒపికుందా అండి ఇప్పుడు? ఓపికొచ్చినప్పుడు చేసి పంపియండి. నేను హాస్టల్లో తింటా.
మీకు మాకు త్రీ అవర్స్ ఉందండి. ఎట్ల పంపియగలుగుతాం? ఏం అవైలబుల్ ఉంది?
తీస్కరావాలి ఒక్కసారైనా. ఎప్పుడో ఫస్ట్ ఇయర్ లో వచ్చారు మా హాస్టల్ దగ్గరికి ఇప్పటి వరకు మళ్ళా, ఎవ్వర్ రాలేదు. మమ్మీ వాళ్ళు రాలేదు. మీర్ రాలేదు. ఎవ్వర్ రాలేదు. నేనొక్కదాన్నే పోవడం. రావడం.
నువ్వున్నావ్ అంటే, మీరు చిన్నపిల్ల కాదు కదా! ఇంతకు ముందులాగా. తాటి చెట్ తాటిచెట్టంత ఎత్తు ఎదిగారు. ఇంక మీకు మేము ఎందుకండి?
ఇలా ఏం ఏంమనలేకపోతున్నానండి మిమ్మల్ పాప పక్కకి, పాప పోయస్, మీ పాపనేనా అండి.
అవుదత్తి చిన్న పాప. మా పాపనే.
ఓ ఎన్ని మంత్స్ అండి?
ఇప్పుడు త్రీ మంత్స్.
మ్హు
మ్
ఏం చేస్తుంది మరి?
ఇప్పుడే పడుకొని లేచింది. వాళ్ళ పిన్నీ కోసం వెతుకుతుంది. వాళ్ళ పిన్నీ ఏమో ఎటో ఎళ్ళింది.
ఒ అయ్యో
మ్. పిన్నీ బాబాయితోన మాట్లాడతన్
అదొక్కటే తక్కువైందేమో పాపం పిన్నికి.
ఆ ఇంకా అంటే
కానీ చెప్పాలి ఫుల్ టైట్ గా ఉంది రోజు నా బాడీ మీ బడ ఎలా అడి
చాలా యాక్టివ్ ఉంది దీప్ తీక ఎంత అంటా జిపి
నైను
నైన్ ఆ నా
మీరు నేమ్స్ చెప్పొద్దండి మీరు మే స చెప్ప అది కర్ నింస్ వాడకడదు
నీకెంత చి నీకెలా తెలుసు ఆమెకు అంతా అని
మా అక్కడ లాగిన్స్ ఉంటాయి కదా
అంటే మీ నీ ఈ ఐడికి పాస్వేర్డ్ ఉండదా
ఉంటది
మరి ఆమె పాస్ నకట్లా తెలుసు
రూమ్ మేట్స్ కాబట్టి
అంటే మీరు షేర్ చేసుకుంటార అట్లా
ఆ అంటే అప్పట్లో ఫస్ట్ ఇయర్ లో కాబట్టి ఎవరికి తెలియకూదు షేర్ చేసుకోవద్దు అని అందరం షేర్ చేసుకునేది అందరి తటి వాళ్ళ చేమాకు పాస్వర్డ్స్ చేంజ్ చేసుకోవాలంటే వాళ్ళు అడ్మిన్వ ఈ ప్తని వాళ్ళు చేయించారు అందుకని అందరు సప్పుడక పాత పాత వర్స్ తోటే కంటిన్యూ అవుతారు
హు
ఇ వచ్చినాయి పోయినాక నాకు మీద కొంచం ఓవర్ క్షన్ చేసేది ఇప్పుడు నాక ఎక్కు వస్తుయి వాట్టి మూసుకొని కూర్చు ఉంటారు
ఉహు ఉత్తమ త
అలు కొ ఈ మో సాధవణ సా నాకంట ఎ మాకు ఇస్తే ఎందుకో నాకు కూడా అర్ద్దాం కాదు
ఆహా స్టార్ట్
ఎగ్జామ్ మిక్స్ టూ ఇది టూ ఎగ్జామ్స్ ఉంటే ఒక్క సబ్జెక్ట్ కూడా సరిగ్గా కంప్లీట్ చేసుకోదు
హూ
వస్తేయి మార్క్స్
హూ
రూమ్ లో నన ఎప్పుడైనా చదువుకుంటున్నా అని ఫోన్ లోనే ఉంటుంది ఆ ల్యాప్టాప్ కూడా ఓపెన్ చేయదు రీల్స్ తోనే ఉంటారు లేకపోతే వీడియో కాల్స్ ఫోన్ కాల్స్ మాట్లాడకుండా కూర్చుంటది
హ
ఇట్లాంటి వాళ్ళకి మంచి మార్క్స్ వస్తే ఏం కాదు మనం ఎంత కష్టపడిదిన వేస్ ఆ
అ
ఎంతో అండి నెక్స్ట్ మంత్ ఆమె బర్త్డే ఉంది అప్పటి వరకు ఎట్లా ఉన్నా తెలిసి మేము మాట్లాడుకోము నేను విష్ చేయడం కూడా అంత అవసరమా అని ఆలోచిస్తున్నానండి
ఎప్పుడు తనబడ్డే
ట్వంటీ సెవెనో ట్వంటీ టు ఒ
జూనా
అ జులై
యా
ఆమె ఎంత అంటే పర్ ఇంటర్లో నాస్ నాతో నా నా క్లాస్మెట్ ఏ అయితే తను ఒక ఫ్రెండ్ వారు ఊలో ఫ్రెండ్ ఆమెతో వచ్చింది ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఆ ఏమంటరు ఎగ్జామ్ బోర్డ్ ఎగ్జామ్ స్టార్ట్ స్టార్ట్ కాక ముందుకు ఆమెకు ఏదో గొడవైందం డే ఆ గొడవ కూడా కాదు ఏదో డిస్టర్బెన్స్ వచ్చింది అప్పటి నుంచి మళ్ళా ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయినా ఇప్పటి వరకు తో మాట్లా మళ్ళా పక్కపక్క బెడ్సే వాళ్ళవి
అంతా ఈగో ఆటి ట్యూడ్ ఉన్న వాళ్ళతో నేను ఎందుకు మాట్లాతానండి నా సెల్ఫ్ రెస్పెక్ట్ తగ్గించుకుంటు అందుకని నే గోడకు గుదేస
హ
అ
అలాంటి వాళ్ళకి దూరంగానే ఉండాలిగ
ఊ అదే ఏసునానిగ ఎన్ని రోజులు అంటే చల్లే మన ఏం కాదులే మన ఫ్రెండ్ మన ఫ్రెండ్ ఏ కదా అని యూతిగా ఆమె మాట్లాకపోయినా నేను మాట్లాడేదాన్ని ఇప్పుడు నేను మాట్లాడదలుచుకోవట్లే ఇగ
అ
మహా అంటే సిక్స్ ఓ మంత్స్ ఓ సెవెన్ మంత్స్ అయితే అయిపోతది ఉహు సరే అండి మరి బాయ్